హలో బానరక్క
ఆ బాగున్నామక్క మీరు ఎలా ఉన్నారూ
మేం బావున్నం ఏం జేస్తున్నారు
ఏం లేదక్కా వర్షంమోస్తుందీ కరెంటు పోయిందీ ఊరికే ఉన్నాము
అవునా మీక్ బా వడుతుందా అర్షం
ఆ ఇప్పుడు బాగనే బడిందక్కా అసలు ఊరుములు మెరుపులూ వర్షము బాగ బడిందిప్పుడు
ఆ అవున్లే మేమేం చేయాలి బైట వాకింగ్కొచ్చాం
అవునా అక్కడ వచ్చం బల్లేదా
వర్షం బల్లేదూరకనే మాడంగుంది కనీ మాకేం వర్షం ఏం లేదు నైటు కొంచం బడి డిందీ
ఊ
లైటు గా అయితే ఊరుకినే జస్ట్ ఆ కొంచం నానపు వానంతే భూమి నానేంతవరకు
టీ వంట యేస్కొవల్ల యెలా జేస్కోవాలో అర్థం గాలేదు
అవునా ఏన్సే బ కరెంటు బోయి
ఇప్పుడే ఒక అర్ధగంటయితందక్క మీరూ వంట చేసేసినారా
నై మేం చేయాలి నైటూ ఈరోజు సండేగదా ఎగ్ రైస్ సూ అట్ల చేయాలే మీరేం జేసుకున్నారు సండే స్పెషల్
సండే పెషల్ మధ్యానం చికన్ జేస్కొన్ దిన్నామూ ఇప్పుడేదో ఒట్ చేస్కోవాలీ
ఊ
కరెంట్ పోయింది మాతో గ్యాస్ లేదూ
అవున్లేండీ
ఊ ఏదో ఒకటి చేస్కోవాలి
మీదంటే గ్యాస్ స్టవ్ అండి సిలిండర్ ది కాకోకుండా కరెంట్ ది స్టవ్ పెట్టుకున్నారా
ఆ అవునవును కరెంట్ ఇండక్షన్ స్టవ్ ఉంది ఇప్పుడు కరెంట్ పోయింది
అవునవును
అ వస్తలేం కాలే ఆ ఇద్ద ఇబ్బందే ఇంకా లేనప్పుడు ఇంకా ఎలాగోలాగ బయటికి పోయి అయినా తినేసి రావాలి
ఆ
లేదంటే ఇంకరెంట్ వచ్చే వరకు వెయిట్ చేయ్యాలి
టౌన్ అయితే ఇబ్బంది ఉండదు బయటకి పోయి తినడానికి
ఉ టౌన్ లోనే అక్క టౌన్ లోనే ఉంటాము
అవునులేండి
ఆ కరెంట్ పోయింది
ఏవోటి ఆర్డర్ పెట్టుకున వస్తాయిలే టైం కి
అదే అదే అక్క చూడాలి ఇంకా కరెంట్ కొసేపు చూస్తాము రాకపోతే ఇంకేదో ఒకటి తినేసి రావాలి కూర్చుందా బయటటికి పోయి
ఆ అంతేనండి లేకపోతే మరి నాకు
మీకు వర్షం పడితే కరెంట్ ఎం పోదా ఉంటుందా
ఆ కరెంట్ ఉండది కానీ మాకు ఇన్వెటర్ ఉంది కాబట్టి అంత పని అమ అవసరం ఉండదనమాట ఏవన్నా మిక్సీలు రైస్ కుక్కర్ కి దానికి ఒక పెట్టుకోవాలంటే ఇబ్బంది గాని మళ్ళీ ఎక్కువ కరెంట్ లాగుతది కదా మళ్ళీ నైట్ అంతా కరెంట్ రాకపోతే
ఆ అవునక్క మేము కూడా మొన్న తెచ్చినాం ఇంవేటరు
ఆ
మీది ఎంత ఇన్వర్టరు
మాది ఆ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా పాప పుట్టినప్పుడు తెచ్చినం అది మొత్తం అంతా ప్రి అంతా వాళ్ళ వచ్చి ప్రిపేర్ చేసి అంతా సెట్ చేసే పోయి ట్వంటీ ఇరవై ఐదు వేలు తీసుకున్నారు
ఇరవై ఐదు వేలా మాది ఇంకా సెట్ చేయలేదు ఊరికే ఎలాగో మ మా అన్న సెట్ చేసినారు ప్రస్తుతానికి వాడుకునే లాగా అది మాది ఓన్లీ ఇన్వర్టరు ఆ బ్యాటరీ మాత్రమే ఇరవై ఏడు రెండు వేలు ఏమో పడింది అక్క
ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది కద మాది ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాట్టి అంత పడింది ఇప్పుడైతేనా ఇంకా కొంచెం పడేదేమో
ఉ అదే అదే అక్క
చిన్న పెద్దది తెచ్చుకున్నాం కదా అందువల్ల అప్పుడు అప్పుడు ఆ రేటే ఇప్పుడు ఉంటది
ఆ అంటే ఇప్పుడు మీరు ఎట్లా దానికి ఏమేమి యూస్ చేస్తారు
వాటరే కదా వాటర్ అయిపోయేసరికి వాటర్ వేసుకోవాలి వాటర్ అయిపోకనే వాటర్ వేసుకోవాలి డిసి వాటర్ వస్తాయి డిస్ వాటర్ అది పెద్దది బ్యాటరీ ఉంటది కదా
ఆ ఆ
ట్రీ లో గ్రీన్ లైట్ గ్రీన్వి ప ఇవి ఉంటాయి ప చిన్న బాల్స్ లాగా
అవున్లే
ఆ నీళ్లు అయిపోయేసరికి ఆ గ్రీన్ బాల్స్ కింది పోయి రెడ్ బాల్స్ బైకి వస్తాయి
అవున్లే
పూర్తి పైకి రాన్నప్పుడు సగానికి ఉన్నప్పుడే రెడ్డు బాల్స్ నీళ్లు పోసుకోవాలి లా లేకపోతేనా మళ్ళీ ఇన్వర్టర్లాదే అయిపోతది
అంటే ఇప్పుడు మనకి మామూలు కరెంటు నీళ్ళ ద్వారా ఎట్లా ఆ ప్చ్ ఆ అయ్తుందో కరెంట్ ఉత్పత్తి అయ్తుందో అలాగా ఇప్పుడు ఇన్వర్టర్ బా బ్యాటరీలో కూడా మనం నీళ్లు పోయాలి
పోయాల్సిందే డిస్ వాటర్ రెండు బాటిల్స్ పడ్తాది అట్లా ఫోర్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ఒకసారి
అంటే వాటర్ ఎలాగా మన మనం నార్మల్ గా యూజ్ చేస్తున్న వాటరేనా
డిష్టి వాటర్ ఉంటే అవి సపరేట్ వస్తాయి ఇన్వర్టర్స్ కి
అవునా
హ్మ్ మనం వాడ్ కుంటే ఫస్ట్ వేరే వాళ్ళు తెలియక ఫిల్టర్ వాటర్ ఏవైనా ఏముందిలే అన్ ఫిల్టర్ వాటర్ పోసినారు
ఆ
ఆ దాని వల్ల అది ఇది అయిపోయింది బ్లాక్ అయిపోయింది అంత
అహ ఆ అదే అక్క నాక్ తెలీదు అంటే నేను ప్చ్ ఇక్కడ వేరే టౌన్ లో ఉంటాను ఆ మా అమ్మ వాళ్ళు చెప్పినారు తెచ్చినాము అని
హ్మ్
మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను అడగలేదు
వాటర్ పోసుకోవాల ఫోరు దగ్గర దగ్గర నాన్నెలాకి ఒకసారి లేదంటే కొద్దిమంది కి ఎక్కువ యూస్ చెయ్యని వాళ్ళకి ఆరు నెలకి ఒకసారి
అ అట్లనా అంటే ఒక్కొక్క బాటిల్ ఎంత ఉంటంది అక్క కాస్ట్
నువ్వు వంద వంద ఉంటదేమో లీటరు మ్మ్ అట్లా రెండు బా రెండు బాటిల్ పోయ్చ్చుకున్న చాలు
అదే అంటే ఇప్పుడు మీరు ఎలాగంటే ప్చ్ ఆ ఏ ఏ వస్త్ వస్తువులకి ఇప్పుడు ఫ్యాన్ ఒక ఫ్రిడ్జ్ అలాంటివి దానికి ఎలా ఎన్ని రోజులు పనికొస్థాయి స్తున్దాది
అ ఫ్యాన్ కి కనెక్షన్ ఉంది లైటింగ్ కనెక్షన్ ఉంది ఒక ఫ్రిడ్జ్ కి ఎక్కువ లాగేంత వరకు ఎక్కు అదే ఎక్కువ లాగతాంది కాద ఫ్రిడ్జ్
ఆ
ఫ్రిడ్జ్ కు పెట్టలేదు మీతో ప్రతి ఒక్క దానికి యాడ్ చేసుకోవచ్చు కూలర్ కి ఇన్వర్ట్ ఏ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఒక ఫ్రిడ్జ్ మాత్రం ఎక్కువ లాగతాంది కాబట్టి పట్టి పెట్టుకోలేం దానికి
అవునా హ్మ్ హు
రైస్ కుక్కర్ ఇవన్నీ యూస్ చేయొచ్చు కానీ ఎక్కువ సేపు పోతే మనం చెయలేము ఎందుకంటే ఎక్కువ కరెంట్ లా అవుతుంది అందులో గీ అనరుస్తానే ఉంటది కాబట్టి
ఆ అంటే ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్కి ఈ రైస్ కుక్కర్ కి మిక్సీలు ఇలాంటివి అంటే ఇస్త్రీ పెట్టే ఇవన్నీ ఏమో యూజ్ చేయకుండా ఫ్యాను లైటు వీటికి మాత్రమే అయితే ఎన్ని రోజులొస్తుంది
ఓ ఆరు నెల్లు పైనే వస్తది
ఆహా అలాకాదు రోజుకి రోజు అంటే రో రోజు రోజు అలి వస్తుంది కదా రో స్కిన్ త సేపనుంటది కదా
అట్లనేం లేదు
ఆ
ఆహా అ ఇప్పుడు మేము తెచ్చింది మాత్రం అట్లా మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటది కానీ మాక మాకు త్రీ డేస్ ఫోర్ డేస్ ఇబ్బంది కరెంట్ లేకపోయినా ఇవి మాత్రం యూజ్ చేసుకు కునేదానికైనా ఉంది
ఆహా ఫానూ ఫ్యాను టీవీ లైటు ఇలాంటివి యూస్ చేసుకుంటే ఒక నాల్ రోజు లోస్
నాల్ రోజులొస్తది అంగ రాత రాతే మిక్సీ రైస్ కుక్ క్కరు ఐరన్ బాక్స్ అవన్నీ యూజ్ చేసామంటే మనకి అన్ని రోజులు రెండు రోల్ గేట్టిగా ఒక్క రోజు అవేక్కువ లాగుతాయి కదా ఆహాహా
అదే అక్క మరి మా వాళ్ళది ఎలా ఉందో మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలి దు అడగలేదు నేన్ ఇంటికి పోతే చూడాలి
చూడండి ఒకసారి చెక్ చేయండి
ఆ నాక్ తెలిదక్క ప్రాసెస్ ఇలా ఉంటుందని లేద్ లేదక్క కొత్ ఇప్పుడు ఇల్లు మోడ్లింగ్ చేపిస్తున్నాము అంటే రీమోడ్లింగ్ చేపిస్తున్నాము
అవున్ లేండి
ఇచ్చినాము ఇంకా వైరింగు అదేం చేయ్ లేదు చేసినప్పుడు ఇంకా దానికి అలాగే కనెక్షన్ ఇయ్యాలే
ఆ వైరింగ్ చేసేదప్పుడే కనెక్షన్ ఇయ్యాలంటావ్
ఆ అదే అక్క కా వైరింగ్ చేసినప్పుడు కనెక్షన్ ఇస్తే సరిపోతుంది చూడాల
అదే అది చూస్ కోండి మళ్లి కొద్దిమందీ వైరింగ్ గిచ్చేదప్పుడు రివర్స్ కూడా ఇస్తారు కొన్ని దాన్ లకి మాత్రమే ఇంట్లో వాటికి బయట వాటికి ఇకోకుండా అట్లీ స్తారా అది కూడా చెక్ చేస్ కోండి
ఊమ్ అదే చూస్తాం మా నాన్నక్ చెప్తానక్క
ఊమ్ చో చూపించుకోండి ఎందుకంటే మనం డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం కాబట్టి అన్ని నీటి గా చెక్ చేస్ కోవాలి
అవునవును
హూ మనం అంత డబ్బులు పెట్టి కూడా ఇట్లాంటి చోట ఇద అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా
హూ ఇన్వర్టర్ ఉంటే మే లక్క ఇప్పుడు ఇం ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ వాళ్ళకి మన పల్లెటూర్లలో కరెంట్ పోతా వస్తుంది ఏమో కాబట్టి ఆ కష్టం అయిపోతుంది ఇన్వర్టరు వైఫై ఖచ్చితంగా ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి
అది ఇగ మెయిన్ ఇన్వర్టర్ వైఫై ఉంటే ఇంకా అసలు ఏమి ఇబ్బంది ఉండదు
హ్మ్ కరెంట్ పోతుంటే పో ఆ
వర్షాలకి ఆ కరెంటు లైన్లు ఆ ఫోల్లు వైర్లు ఇక్క ఎక్కడెక్కడో కట్టయింటాయి అవి చూడాలంటే చూడలేరు తొందరగా మనకి అర్జెంట్గా రా రావాలంటే చెయ్యలేరు అది చేసేంత వరకు మనం ఉండలేము
ఆ అవ్వదు కదా అక్క
ఆ
హ్మ్ అదే కరెంట్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు ఈ ప్రశ్ శాంతంగా చేసుకోవచ్చు ఆ ల్యాప్ టాప్ లకు కూడా ఎక్కువ పీగుతుందా అలా ఏం లేదు కదా
లాప్ టాప్ కూడా పీకుతది కానీ ఒకసారి ఎక్కుతే ఆ ఎక్కువ ఎక్కువ అవర్స్ వస్తాయి చాలా ఇన్ని గంటల అని ఉంటది కదా ఇన్ని గంటల వరకు వస్తుంది
ఉమ్ అదే అదే వాళ్ళు మేము తీసుకున్నప్పుడు షాప్ లో వాళ్ళు చెప్పినారంట మీరు ఫ్యాను నాలుగు లైట్లు నాలుగు ఫ్యాన్లు ఇలా యూజ్ చేస్తే ఒక నాలుగు ఐదు రోజులు వస్తుంది అన్ అన్నారంటా
ఆ
ఆ మరి చూడాలి ఎన్ని రోజులు వస్తుందో ఎలా వస్తుందో
హ్మ్ హు అవునులేండి మనం ఏంటివన్న కానీ యూజ్ చేస్తాన్నామ్ అంటే అప్పటికి మీరు ఇంట్లో లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసుకోని ఇంకో దానికి పెట్టుకోవాలా ఏం యూజ్ చేయలేదంటే అన్ని ఫ్యాన్లు అన్ని లైట్లు వేసుకున్నా ఏం కాదు
మ్ అంటే ఇప్పుడు కరెంట్ పోతే ఇది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుందా
అవునవును
హ్మ్
ఆటోమేటిక్ ఏ ఉంటది
అవునులే కరెంట్ పోయిందంటే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఆఫ్
అదే హాఫ్ కాదు చార్జింగ్ ఉండేదంతా పీకు అదే పీక్కుంటది మనకి ఇంత వరకు కరెంట్ లో లేనప్పుడు ఇచ్చింటుంది కదా
అవునులే దాన్ని మళ్ళీ ఫిల్ చేసు
మళ్ళీ ఫిల్ చేసుకుంటదిలే దాని చెప్త ఆ పొట్ట ఖాళీ అయితే పొట్ట నిండా పెట్టుకునేంత వరకు కు ఇద అయితాది అన్నట్టు అది కూడా సేమ్
హ్మ్ హు ఆ ఆ సరే అక్క
ఆ సరేలేండి ఇంకా అయితే
హ్మ్